ద అండి హలో లో వినిపిస్తుందా అండి హలో
ఆ
బాగున్నార అండి
కున మంది
మ్మ్ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు
మీరు బాగున్నారా అండి
ఆ బాగున్నామండి తిన్నారా అండి
ఆ ఆ తిన్నమండి తిన్నారా అండి
ఆ ఇందాకే అయిందండి ఏం కూర
మాది ఇక్కడ చికెన్ కూర అండి మీదేం కు
మేమ అండి పన్నీర్ తిన్నామండి మీరు
చికెన్ తిన్నమండి మేము
మ్మ్ తెలంగాణ సైడ్ అందరు బాగా తింటారు కదండి చికెన్ మటన్ ఇవన్నీ
అవునండి చాలా బాగా తింటాం
మ్మ్ అదే ఈ బోనాలు పండగలు ఇవన్నీ పండగలు చేస్తూ ఉంటారు కదా అదే ఆ పండుగలన్నీ ఎలా ఉంటాయి ఏంది కనుక్కున్నాము ఎప్పుడు ఫోన్లలో చూడ్డమే కదా కనుకుందాము అని చేశానండి
అవునండి ఇప్పుడు ఈ జులై ఇంకా ఆగస్టు ఈ రెండు నెలలు చాలా బాగా జరుగ తాయండి హైదరాబాద్ లో చాలా బాగుంటాయి బోనాలు
అదే మాకది తెలీదండి పండగ ఎలా ఏంటి అవన్నీ మాకు తెలీదండి అందుకని అడుదామని
అంటే ఇప్పుడు కులాలు ఉంటాయి కదండి ఒక్కొక్క కులము ఒక్కొక్కసారి బోనాలు తీస్తారండి వాళ్ళు ఇన్ లో అందరు చుట్టాలని పీల్చుకొని మేకలని మే చేస్తారండి బోనాలకు డెకరేషన్ చేస్తారు మ ఇల్లుని మొత్తం అలంకరిస్తారండి చుట్టాలతో నిండి ఉంటుంది ఆ చుట్టాలు అందరితో కలిసి బోనాలని అమ్మవారికి సమస్ సమర్పిస్తారండి
అంటే ఎనీ ఎప్పుడు నుంచి స్టార్ట్ అవుతాయండి ఈ పండుగ అనేది అంటే ఏ నెలల్లో స్టార్ట్ అయితాయండి
ఇప్పుడు ఈ జులై లో ఉన్నాయంండి ఆగస్టు లో కూడా ఉన్నాయండి ఆగస్టు లో క ఇంకా రెండు దేవస్థానం దగ్గర ఉన్నాయండి హైదరాబాద్ లో జులై లో ఒక మూడు దేవస్ స్థానాల దగ్గర ఉన్నయ్ అండి అది తెల అది ఇక్కడ టిడిపి అని ఒక అమ్మవార్ టెంపుల్ ఉంటదా అక్కడ ఉన్నాయండి చాలా బాగుంటాయండి నాటుక్ మొత్తం మేకలు కోస్తారు కోళ్ళని కట్ చేస్తారు చాలా ఎంజాయ్ చేస్తారండి పో పోతరాజులు కూడా వస్తారండి చాలా బాగుంటుంది చూడ్డానికి
ఉ మరి అంటే అవన్నీ ఎలా చేస్తారు అదంటే రకరకాల బోనాలు ఉంటాయి అంటారు కదండి కట్ట మైసమ్మ బోనాలు అని చేస్ కుంటుంటారు కొంతమంది నేను విన్నాను అది ఎంత నిజం ఎంత వరకు ఏం తెలియదు దాని గురించి గాని అంటేవే రకరకాల బోనాలు ఉంటాయండి కట్ట మైసమ్మ బోనాలు అని అంటే ఏంటండి వినిపిస్తుందా అండి కర్ చిర్ హలో నేను మాట్లాడేది వినిపిస్తుందా అండి మీ వాయిస్ ఏం ఇనిపియట్లే అండి సిగ్నల్ ఏమన్నా